హ సరే
ఎలా ఉన్నారు
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నండి
ఏం చేయలేదండి జ్యూస్ కాని కూర్చొని కానీ
అవునా అండి
తినారా
ఆ తిన్నామండి మీరు
ఇప్పుడే తిన్నానండి ఏం తిన్నారు
చపాతి ఎగ్ ఫ్రై అండి మీరేం తిన్నారు
ఎమ్లె ఎగ్ కర్రీ చపాతి తి మళ్ళీ బయటికి వెళ్ళి జ్యూస్
అవునండి
ఏమైనా కర్రీస్ వంట చేయడము వస్తే చెప్పండి
ఆ చెప్తా చూడండిండి మీకు చికెన్ చేయడం వచ్చా అండి
అదండి అంటే వచ్చి కొంచెం కొంచెం మీరు చెప్పండి మీరు ఎలా చేస్తారు
మేమైతే చికెన్ ఫస్ట్ ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత చికెన్ తెచ్చుకుంటామండి ఇంట్లో ఎంత మంది ఉంటే వాళ్ళకి అంటే తినేదాన్ని బట్టి చికెన్ తీసుకొచ్చుకుంటామ అండి ఆ ఇన్కేస్ వాళ్ళు ఫైవ్ మెంబర్స్ అలా ఉన్నారంటే ఒక వన్ కేజీ అలా తెచ్చుకుంటాము
ఆ
ఆ అలా తర్వాత చికెన్ని ని బాగా ఆ వాష్ చేస్తామండి ఆ ఆ కొంచెం ఎట్లా వాష్ చేస్తామంటే కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు పొడి కొంచెం నిమ్మపండు అంతా పిండేసి
ఉప్పు వేరు సాల్ట్ వేరా అండి మీ ఊర్లో ఉప్పు వేరు సాల్ట్ వేర అండి ఆ చెప్పండి అంటే రెండు చెప్పారు కదా రెండు ఏవేవో అని
ఆ లేదులేనండి రెండు ఒకట అండి తర్వాత నిమ్మ పండు అంతా వేసుకొని బాగా వాష్ చేసుకు కొళండి
వాష్ చేయడానికి నిమ్మ పండు వేయాలా అండి
అవునండి మేము వేస్తాము ఎందుకంటే అది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది నిమ్మ పండు ఎస్ స్మెల్ రాదనమాట
ఆఓకే
అందుకోసం అని చెప్ ప్పి మేము నిమ్మ పండు ఏసి బాగా కడుపుతామండి ఆ తర్వాత తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టి ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి చికెన్ని ని బాగా రోస్ట్ చేస్తామండి అంటే బాగా ఆ ఫ్రై చేసేసి అది ఆ కొంచెం బ్రౌన్ కలర్ లా కనిపించేలాగా చేస్తామండి
ఆ తర్వాత
తర్వాత అదా అందులోకి మరి ఏమేమి స్తామంటే కొంచం పసుపు కొంచం ఉప్పు
అ
వేసి మళ్ళీ ఫ్రై చేస్తామండి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసి కొంచం సేపు దానికి మూత పెట్టేస్ మేము కొంచెం కొంచెం వేసుకుంటామండి తగినంత వేసుకుంటాము అంటే ఫస్ట్ లో కొంచెం తర్వాత ఇంకొంచెం అలా వేసుకుంటామండి
ఆా సార్
ఉ ఇంకా తర్వాత బాగా ఆ చికెన్ అనేది బాగా ఉడికిన తర్వాత చికెన్ లో నుంచి కొంచెం వాటర్ వస్తాది కదందండి ఆ వాటరే సరిపడుతుందండి మసాలాలన్నిటికీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయనక్కర్లేదు
ఆ
ఆ ఇంకా బాగా వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత తర్వాత ఆ వాటర్ లోని చికెన్ ఉడికిన తర్వాత ఇంకా కొంచెం మసాలాలు వేసుకుంటే చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం వేసుకొని బ ఫ్రై చేసుకుంటే అదే అండి మేము చికెన్ హ్మ్ మీకేమొచ్చండి వండలు
ఆటీద కొంచెం కొంచెం వచ్చండి మీరు చెప్పండి
హ్మ్ మీకు మ్యాగీ చేసుకోవడం వచ్చా అండి
ఆ వచ్చు
మ్యాగీ ఎలా చేసుకోవాలో చెప్పనా అండి నేను మీకు
ఆ చెప్పండి
ఆ ఆ ఫస్ట్ వచ్చేసి దాట్లోకి కావలసినా ఇంగ్రేడియంట్స్ ఏమంటే అండి నియన్ టమాట క్యారెట్ బీన్స్ తర్వాత హ్మ్ చిల్లీ టమోటా
ఆ
ఒక అయిన తర్వాత ఒక బ అవన్నీ బాగా కట్ చేసుకోవాలి వాష్ చేసుకోని కట్ చేసుకోవాలండి చిన్ చిన్నగా కట్ చేసిన తర్వాత ఒక బౌల్ పెట్ సి బౌల్ లో ఆయిల్ పోసేసి ఆయిల్ పోసిన తరువాత ఫస్ట్ వచ్చేసి ఆ కో స దగ్గర కర్రీలిప్స్ కొత్తిమీర కొత్తిమీర కర్రీ లిప్స్ రెండు ఉంటాయి కదానండి ఆ కొత్తిమీర లాస్ట్ లో యాడ్ కో అండి ఆ కర్రీ లీవ్స్ చేసి ఫస్ట్ యాడ్ చేసుకున తర్వాత నెక్స్ట్ ఏం యాడ్ చేసుకోవాలి అంటే ఆనియన్ యాడ్ ఆనియన్ యాడ్ తవా ఆనియన్ కొంచం ఫాస్టుగా దానికి కొంచం సాల్ట్ వేసుకుంటాం అండి ఆ సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల బాగా ఆనియన్ బాగా ఉడుకుతుంది సో సాల్ట్ యాడ్ చేస్తాము తరువాట్ తో ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కలర్ చేంజ్ అయిన తర్వాత టొమాటా యాడ్ చేస్తాం టొమాటో బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచం కారెట్ యాడ్ చేస్తా స్తాం అది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత బీన్స్ యాడ్ చేస్తాము అవంతా కలిపి కొంచెం సేపు ఆ ఆయిల్లో బాగా మగ్గనిస్తామండి తర్వాత కొంచెం వాటర్ వేసి వాటర్ లో ఉడికిస్తాము కుంచం వాటర్ లో ఉడికించిన తరువాత అవి కున్ కొంచెం ఆ కొంచెం ఎట్లా అంటే కొంచెం మెత్తగా అవ్వాలి ఆ మెత్తగైన తర్వాత మళ్ళీ ఆ వాటర్ ఆ వాటర్ అనేది కొంచెం ఏమి ఆవిరేపుయింటుందండి వ్యాపారట్టేపుయింటుంది ఆ ఆవిరైపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేది బాగా ఇట్లా కొంచెం బబుల్స్ బబుల్స్ లాగా వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి తర్వాత మ్యాగీ ప్యాకెట్స్ యాడ్ చేసుకోవాలండి
హ్మ్
ఆ మ్యాగ ప్యాకెట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ మ్యాగీ ప్యాకెట్స్ లో మసాలా ఉంటుంది కదా ఆ మసాలా ఆ మసాలా ముందే మనం కొంచెం వేసింటామండి మళ్ళా ఇంకా ఇంకా కొంచం చెం మిగిలి ఉంటుంది కదండండి ఆ మ్యాగీ వేసిన తర్వాత మిగిలిన్న మసాలా కూడా వేసుకోవాలి బాగా త్త బాగ మెత్తగయిన తర్వాత ఇప్పుడు మనకు సపిగా కావాలంటే కొంచెం వాటర్ అట్లా పెట్టుకోచ్చు మ మనకి సూపి సగా వద్దదు అనుంటే ఆ వాటర్ అనే అనేది బాగా అంది తాయివాపు ఏంట ఉందో అ అట్లా పెట్టేచ్చండి
హా
అలా అండి మీర ఎలా చేసుకుంటారండి
మామ్ అవన్నీ ఏ మరి వాటర్ వేసి వాట లోకి మ్యాగీ ప్యాకెట్ వేస్తాము అంటే వాటర్ కొంచెం బాయిల్ అవ అయిన తర్వాత మ్యాగి గీ వేస్తాము తర్వాత ఇంకా పౌడర్ వేస్తాము అంతే కావాల్సింటే కొంచెం సాల్ట్ కొంచెం కారంపొడి చిల్లీ పౌడర్ వేసుకుంటా
మ్మ్
కావాలంటే ఇంకొక ఎగ్ మ్యాగీ ప్యాకెట్ అ మసాలా ప్యాకెట్స్ అవ్ వస్తుంది ఫైవ్ రూపీస్కి అది వేసుకోవచ్చండి స్పైసిగా కావాలి అనిపిస్తది కావాల అకుంటు చ ఎక్తు వేసుకోవచ్చండి ఎకి లాగా వస్తుంది బాగుంది
ఆ
అలా
ఇంకా అండి
చప్పాల అండి
ఆ చదువుతున్నామండి మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి
ఏది బిటెక్ చదుతున్నారా
ఆ అవునండి
అ
ఇంకేంటండీ
చెప్పాలండి
ఊ మికీ ఆ ఏం పెడతారండి మీ హాస్టల్లో డైలీ మెనుూ ఏంటి మీకి
అయితే నేను అంటే మా హాస్టల్లో ఏమంత ఫుడ్ బాగోదండి
అవునా
అప్పు మార్నింగ్ టైమ్ మార్నింగ్ లేవడమే లేట్ గా చేస్తాముము సెవెంత కి ట్వల్త్ డైలీ మార్నింగ్ టిఫన్స్ కాఫ్టలూ దడై ఏదో ఒక రైస్ చేసేస్తారంండి ఆఫ్టర్నోన్ టైమ్ టమోటా రైస్ చేస్తారండి
ఆ
ఎ సతుడా
అవునులేండి
క్యారెక్టర్స్ చేసారు ఆప్టన్
ఆ అవునవును ఇంకా అండి మీకు స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవడం వచ్చా అండి
స్నాక్స్ అంటే బజ్జీలు వచ్చండి
ఏమండి
బజ్జి బజ్జీ
ఆ అవెలా ప్రిపేర్ చేసుకుంటారండి
అదది ఫస్ట్ మార్కెట్లో పెద్దది వస్తాయి కద బీలు అవి తెచ్చుకోండి తర్వాత ఇకా శనిగా పిండిల తడుపుకుంటూ
మ్
ఆ శనగపిండిని తీసుకోండి కొంచెం తీసుకోండి మరీ ఎక్కువ తీసుకోవద్దడి నీకెంత క్వాంటిటీ కావాలో అంత్
మ్
శనగపింండెలోకి కొంచెం సాల్ట్ కొంచెం జీలకర
మ్
యాడ్ చేయండి అంటే కొన్ని వాటర్ వేసి కలుపుకోండి తాల్ట్ కొంచెం జీలకర్ర వేసుకోండి.
ఓకే
ఆ తర్వాత నను కొంచెం ఏదైనా విర పొడి వేసుకోండి కొంచెం. అంటే ఒకవేళ త్చ్చి మ కరలు ఉంటాయి కానీ అది మసాలా పైన ఉంటది కదా అది అది కావాలి కాబట్టి టేస్టీ గా కొంచెం మిరప్పోడి వేసు కోండి తర్వాత ప్యాన్ లో ఆయిల్ పెట్టండి.
హ్మ్ ఓకే
కున్న బజ్జీలు వాటితోని ఏంపీ
హ్మ్
వేడిక్కి నాక అన్నీ బజ్ అన్నీ పిండిలో డిప్ చేసి వేయండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేయ్యండి. అప్
ఓకే
వాటిలోకి పైన ఏమన్నా కట్ చేసి పెట్టుకోండి అంటే కట్ చేసి వచ్చింది హాఫ్ కీ ఆనియన్స్లు ఇంకామెనా కొత్తిమీర అలాంటివి వేసుకోండి. అంతే
ఓకే ఓకే ఇంకేంటండీ
చెప్పాలండి మీరు మీరే చేసారా ఈ రోజు వంట
లేదండి మా ఫ్రెండ్స్ చేశారండి సరే అండి మరైతే.
ఆ సరే సర్ అరే బాయ్